హలో
కరమండి
నమస్కారం అండి బావున్నారా అండి
బావున్నామన్న మీరు బావున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి తిన్నారా అన్నం
ఆ తిన్నామండి
ఉ ఏం కర్రీ అండి
కాలి
అవునా అండి పిల్లలు తిన్నారా అండి పడు పిల్లలు తిన్నారా అండి పడుకున్నారా అవునా అండి ఏం చేస్తూరండి ఇంకా
ఏముందండి ఏం లేదు కాలి పండగకి బట్టలు గిట్లా విండాలని ఎప్పుడు లేవాలి ఎప్పుడు చేయాలని రేపు ఇల్లు దులుపు దామని అనుకుంటాన
అండి పండుగ బేస్త వారం రోజు కదా
అదే రేపు ఇల్లు దులిపితే మండే రోజు పక్క బట్టలు విందుకోవాలి కదా మళ్ళీ మంగళారం రోజు సామాన్ తెచ్చుకోవాలి దేవునికి
అవున అం అంటే ఎట్లా ఏసుకుంటారండి మీరు గాదే ఎక్కువ
ఉగాది ఏముందండి పొద్దు పొద్దున్నే లేస్తం పిల్లలకు స్నానాలు పోసి మేము స్నానాలు చేసి ఇల్లు గిట్లా కడుక్కొని దేవుని పటాలు దుడుసుకొని మంచి మంచిగా బచ్చాలి ఇస్తాం దేవునికి
అవునా
ఊ స్వీట్ ఏమన్న స్వీట్ వొట్టి అన్నం వండుకుంటాం దేవునికి దీపారాధన ఏసి కొబ్బరికాయ కొడతామండి అంతే సింపుల్ గా ఇస్తామండి
అంతేనండి ఇంకా షాపింగ్స్ అలాంటివి ఏమి చేయ్యరా అండి
ఏం ప్పుడేం లేవా అండి ఇంగా మా మ్యారేజ్ డే దగ్గర్లోనే ఉంది ఇంగ అప్పుడే చేద్దామని
అవునా అండి ఓకే అడ్వాన్స్ హ్యాపీ మ్యారజ్ డే అండి
థ్యాంక్ యూ అండి
ఎన్ని ఎన్నో పెళ్లి రోజు అండి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయితుంది మీకు మ్యారేజ్ అవ్వి
నైన్ ఇయర్స్ అయితుందండి నైన్ పడతాయి నైన్ ఎళ్ళి టెన్ పడతాయి అండి
అవునా అండి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అప్పడికే
మ్మ్ టెన్ ఇయర్స్ అయిపోయిందండి
మ్మ్ ఎట్లాంటా అండి మీకు హ్యాపీగా అనిపిస్తుంద ట పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం అనే సంతోషం
అవునండి చాలా బాగుందండి
ఉ ఊ
ఇంక లైఫ్ లో అంటే కష్టాలు సుఖాలు అన్నీ దాటుకొని ఇంతవరకు వచ్చిన అం టె కొమ్
సంతోషం ఆ ఇంకా టెన్ ఇయర్స్ కాదండి మీరు ఎంత సంవత్సరాలు అయినా ఇలాంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలి మీరు
థ్యాంక్ యూ అండి ఇక అది పండుగ పని గురించి ఆలోచిస్తున్నా అండి ఏం చే
కుంటార ఆ ఇట్లా పూర్ణాలు కూడా వేసుకుంటారు కదా అండి ఆ
పూర్ణలు
అవునా ఇంక ఇకా చికెన్ మటన్ తెచ్చుకుంటారా అండి ఉగాది రోజు
కేజీ మటన్ కేజీ తెచ్చుకుంటామండి
ఇంక మీ మమ్మీ వాళ్ళు ఇంటికెళ్ళారు ఇక ఇక్కడే ఉ తరు
ఇక్కడే ఉంటామండి లాస్ట్ పండగ కదా ఇంట్లో దీపం పెట్టుకోవాలి పచ్చడి చేసుకోవాలి కదా ఇ అందరం అనేసి ఇన్నీ ఉంటున్నామన్నీ
పచ్చడి తాగుతారా అండి పిల్లలు ఇష్టంగా
ఆ తాగుతారండి
అవునండి
ఈ ఏడాదికి ఒక్కసారి కదా అండి మంచిగ తాగాలి కదా తప్పదు ఇప్పుడు చేసుకోము కదా ఆ రోజే చే కుంటాం లేదా పచ్చడి
అవును పచ్చడి వేసుకొని మంచి దాన్ని తాగి ఇంకా ఇంకా ఇంకెట్లా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇంకా
ఇంకా పచ్చడి చేసుకుంటాం ఏదన్నా ఫస్ట్ టెంపుల్ పోయేస్తామండి నీసు తినక ముందుకు
ఆ అవునండి మనకి ఇప్పుడు నో ఆ చెప్పండి
అదే చికెన్ మటన్ ఏదనా తెచ్చుకొని వండుకుంటాం అందరం ఫ్యామిలీ కలిసి తింటాం ఇక మంచిగా సాయంత్రం ఎక్కడికన్నా వెళ్ళిపోతామండి పార్క్ కన్నాయ తన్ ఎళ్ళి ఎంజాయ్ చేస్
అవునండి అట్ల మంచి అనిపిస్తాంది పిల్లలకి కూడా సంతోషం అనిపిస్తది మీకు కూడా సంతోషం ఉంటది పిల్లలను కూడా మంచిగా ఎంజాయ్ గ బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటది
అవునండి
ఊ మంచిగ అనిపిస్తది
అవునండి అట్లనే చేస్తామన్ మీర్ మళ్ళీ మా బాబుది బర్త్డే ఉంది వచ్చే నెల
ఉ
కాన్ని ఒకేసారి ఉన్నాయి అదే ఇక మంచిగా ఇప్పుడు గాది అంటే మనక్ ఒక తెలుగు మన తెలుగొల్లకి ఇప్పుడు ఇప్పటి నుంచే కొత్త సంవత్సరం ఉన్నట్ త
అవునండి హ్యాపీ న్యూ ఇయర్ అం ర్ గానీ న్యూ ఇయర్ కాదండి మనకైతే ఊగాదే అనిపిస్తది
అవు అండి
అందరు ను ఇ చాల చేసిండే కానీ నేను కలర్ లో ఏయలే ఎందుకంటే అది మనది కాదు ఇంగ్లీష్ ఉల్లది కాబట్టి నేనే ఏయ లేదండి మాది ఇప్పుడు ఇక్కడ ఉగాది రోజు ఏస్తా పెద్ద ముగ్గు కలర్లు ఏస్తా
మంచిదన్ మీర ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం మంత్ర ధరలు ఐతే
తీసుకుంటామండి బాఉండాని అట్లానే
హు ఉ అవునండి వాళ్ళది ఏదో మనం సెలబ్రేషన్ చేసే వాళ్ళల్ మన పండుగని మనం సెలబ్రేట్ ఏసుకోవడం మంచిది
మంచిదండి అందుకే నేను అట్లనే ఇస్తా అండి పెద్ద ముగ్గిేస్తావు వాకిట్లో మంచిగా పెండ తోటి అలుకుజల్లి ముగ్గేస్తామనీ
అవునండి ఇప్పుడు సిటీలో మీకు సిటీ అంటే ఇష్టం ఇష్టం అం పల్లెటూరు అంట ఇష్ట
పల్లెటూరు అంటేనే ఇష్టం అండి
టూర్ అంటే ఇం టీ అంటే ఇష్టం ఉండదు
బాగుంటుందండి ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది ఇంటి పక్క వాళ్ళు కూడా మంచిగా ఉంటారు ఆపదయినా సంపద అయినా చూసుకుంటారంండి అదే సిటీ లో అయితే మొఖం కూడా చూడరాాండి
ఇంకా వాళ్ళ బిజీ వాళ్ళది ఎవరి డ్యూటీస్ వాళ్ళ ఎవరిది వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళ ఎవరు పనల్ వాళ్ళ ఎవరి బీసీ ఎక్కువగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకు కోవడం వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళ ఇక ఇక్కడైతేనేమో ఏం అంటే పనులు ముగించుకొని ఎక్కువ టైం ఉంటది కాబట్టి చుట్టుపక్కలలోతో మాట్లాడడం ఒకరు బాధ ఒకరు షేర్ చేసుకోవడం ఒకరిది ఒకరు మాట్లాడుకోవడం చె కోవడం ఓ ఒకరి ఇంట్ల పరిస్థితి ఒకరు తెలుసుకోవడం
మంచి ఉంటదండి అంటే మీకు పల్లెటూరు అంట అనే ఇష్టం అన్నట్టు
అవునండి మేము పల్లెటూరులోనే ఉంటామన్ని ఇంటి పక్క ఒకళ్ళ ఇంటికిెళ్తాం మంచిగా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా వాళ్ళు మా తోటి మంచిగా ఉంటారండి
అవునండి మీకు ఫ్రెండ్స్ అ ఫ్రెండ్స్ ఉన్నారా అండి మంచిగా ఎంత పిస్తారా మీ ఫ్రెండ్స్ తోని ఉం
ఫ్రెండ్స్ తోట ఎక్కువ ఉంటార అండి నేను మంచిగా వరుసలు పెట్టి పిలుసుకుంటారంండి ఇక్కడ అది ఏ ఏ మతమైైన ఏ కులమైనా కూడా ఇక్కడ అన్ని వారే సమానంగా మంచి ఒక బంధువు లాగా విలుసుకుంట ద్దాబంది
అట్లా వెలుసుుకోవడం మంచిదండి అట్లా విలుసుకొని ఒకరు బాధలు ఒకరు షేర్ చెస్ కావున ఒక్కరి ఇంట్లో ఏదన్నా లే ఒక వస్త లు లేకపోయినా తీసుకొచ్చుకోవడం మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం
వాళ్ళ ఇంట్లో ఏదన్నా పండుగ జరిగి న మేము వెళ్తాం మా ఇంట్లో ఏమన్నా పండగ జరిగినా వాళ్ళోస్తరు మా బంధువులనే కా కకుండా మా ఇంటి పక్కొలు కూడా మేము మా పండగలకి పిలుస్ ఉంటాం మంచిగా ఎంజాయ్ ఉంటదండి ఇట్లానే
మ్మ్ ఇంకా మంచి ఫెస్టివల్స్ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్ కుంటారు
మ్మ్ అవునండి బొడ్డమ్మ ఇట్లా వస్తది కదా ఆడళ్ళ పండుగ బొడ్డెమ్మ
మ్మ్
మంచిగా తొమ్మిది రోజులు మంచిగా డీజే బాక్స్ పెట్టుకుంటాం అండి డ్యాన్స్ లేస్తాం మంచిగా అందరి తోటి కలిసి మెలిసి నవ్వుకుంటా కుంటూ ఉంటామండి
కచౌతి
ఆ వినాయక చవితి గుణవంది బ డే అమ్మ బతుకమ్మ
బతుకమ్మ ఇవన్ని మంచ్ సెలబ్రేట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తది
సంక్రాంతి కూడా బాక్స్ పెట్టుకున్నామండి అందరం ఎవ్వరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అందరం ఆడోళ్ళం అందరం అన కున్నాం ఒక్క దగ్గర ఉన్నాం మంచి ఎంజాయ్ చేసినామండి
మంచి సెలబ్రిటీ చేసుకోవాలని అనుకు
ఆ మూడు రోజులు బాక్స్ పెట్టుకున్నావండి సంక్రాంతి కనుమ భోగి మూడు రోజులు పెట్టి కున్నాం భోగి రోజు మంట వేసుకున్నాం అందరం
చే సేరిగా
ఆ ఫొటోస్ దిగినం వీడియోస్ దిగినాం
హ్మ్
అసలు అట్లాంటి లైఫ్ వస్తుదా అన్నట్టు అంతా బాగుందండి అసలు
మంచి ఉంటదండి అట్లా వేసుకోవడం మంచి అనిపిస్తది మనకు కూడా
అవునండి
అట్లా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది స మనకి కూడా అన్ని ఫెస్టివల్స్ కలిపి వేసుకోవడం మనం కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయి మంచిగా టైం పాస్ అయితది మనకి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మం మంచి ఉంటదండి
అవునండి మనుషులతోటి ఇప్పుడైనా నమ్మకంగా ఉంటే మనం కూడా నమ్మకంగా ఉండొచ్చండి నాకైతే ఇది ఒకటి బాగా అర్థమయింది
అవునండి మోసం చేయద్దండి మంచిగా మనం వాళ్ళ మనతో ఎట్లా ఉంటే మనం కూడా వాళ్ళ అన్నట్లు ఉండొచ్చు వాళ్ళు మనకు నచ్చ ఎపటి మనం కూడా
అవునండి
వాళ్ళతో నచ్చకుండా ఉండొచ్చు
కానీ విలేజ్ లైఫ్ ఫిబాల్ ఉదండి సిటీ కంటే అంతా ఉరుకులు పరుగులు ఉంటాది సిటీలా
కులు పరుగులు ఒకరినొకరు వట్టికోకుపోడం ఒకరి గురించి ఒకరు అవునండి హ్మ్ కొన్ని రోజులు వాళ్ళు బిజీగా ఉన్నా కూడా మళ్ళీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారండి
అవునండి
హ్మ్ ఏదో కొన్ని సీ నిజం చప్పుడు కొంచెం ది
వాళ్ళ అవసరం అయితే వాళ్ళు ఫోన్ చేస్ స్తారండీ హ్మ్
అవునండి హ్మ్ మంచిగా అనిపిస్తదండి అట్లా ఉండడం పల్లెటూరే బెటర్ అండి సిటీ కన్నా ఇక్కడయితే మంచిగ అక్కడ ఇక్కడ మంచిగా ఫ్రెష్ ఎయిర్ ఉంటది అన్ని ఉంటాయి అక్కడ కలుషి ష్టమైనది అన్ని పొల్యూషన్స్ సౌండ్స్ వెహకిల్ సౌండ్స్ హార్న్ సో అన్ని ప్రతి ఓ ఒకటి అట్లుంటయండి ఇక్కడ ఏమో మంచిగా అనిపిస్తాది
అవును ఇప్పుడు అక్కడ మనం ఎల్లిపాయలు పొట్టు దియాలన్నా దీసి ఒక కవర్ లా కట్టి చెత్తడబ్బ పడేయాలి ఇక్కడ ఎల్లిపాయ పొట్టు తీసి మనం మన పెరట్లోనే జల్లి ఇట్లా అవు ఇట్లా చెరుకోవచ్చు ఇట్లా ఎంత బెనిఫిట్ ఉంటది అసలు మన సిటీకి కి చాలా తేడా ఉంది ఆ నేను చాలా గమనించిన అట్లా ఎల్పాయల్ పొట్టు తీసి కూడా మా బయటికి వెళ్ళకుండా కుండా, మంచిగా కవర్లనే నీట్గా కట్టేసి పెట్టాలి అది అంత ఇబాందేయ్ ఉండదు ఇక్కడనయితే మనం మంచిగా మన పెరడు ఉంటది మన చెట్లు ఉంటయి మన కన్ను ఉంటాయి ఇక్కడ బాగుంటదండి ఇక్కడ
అవునండి మీకు సిటీలు ఉన్న వాళ్ళ ఎవరనా వచ్చి ఇట్ల తెరాపల్లెటూర్ లోనే మంచి ఉంది అక్కడ మాకు ఇబ్బంది ఉంది అవిధని
ఆ అవునండి నేను నా కళ్ళతోటి ఫస్ కష్టంగా చూసిందండి అందుకే అంటున్నా
అవునండి
వామ్మమ్మ పల్లెటూరే బటర్రా సిటీ కంటే అనుకున్న అప్పుడు
అవునండి
ఉ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి, నేను మొక్కలు బాగా చాలా బాగా పెంచుకుంటాను, ఏ మొక్క కనపడ్డా ఆ మొక్కని తెచ్చుకొని పెట్టుకుంటా అండి నేను, ఇప్పుడు సపోజు సి ఇంటికిళ్తే అక్కడ మొక్కలు ఇయాలి
ఆ సరే అండి మళ్ళీ గల్దం
ఆ సరే అండి
సరే అండి